హలో
హలో
చెప్పురా చయ తగుతున్నా
హా గీ టైం కా
ఉం ఎందుకు ఎప్పుడు తాగుతారు
నైన్ అయితుంది ఎంత అయితుంది టైమ్ నైన్ ఫిఫ్టీన్ అయితుంది ఓమ్మో లేట్ అయిన లేస్తారటుంది
కాదు దీపమ్ముటిసరికి లెట్ అయి
ఒ బక్తరాల
మా అమ్మికి ఈరోజు నన్ను ముట్టియని చెప్పింది నె ఎప్పుడైనా సండే సండే ముట్టిస్తా మమ్మకి ఈ రోజు ఎడ్డె కొస్తుందంట స్నానం చేయ్య అన్నది నెత్తి మీదికెళ్లి ఎగ నేన్ ముట్టిచ్చిన
మీరెప్పుడు ముట్టిస్తారు
నేన్ సండే
ఓ నువ్ సండే ఏం దినవా
తిన అంటే తిన అని చెప్తే వొద్దన్నారు ఇంగా ఉండకుమని చెప్పిర్రు ఉపవాసం ఆ రోజు మళ్ళా అన్నట్లు ఉందాం అనుకున్నా
ఆ
మా మా పెద్దమ్మ అన్నది వద్దనన్నది మళ్ళీ మీ దేవుడు మీదికొస్తాడు అది ఇదాన్నది అందుకే ఉంటలె జస్ట్ దీపం ముట్టిస్త అంతే
ఒకే ఎప్పుడు చాయ్ తాగ మరి అన్నం ఇప్పుడు టిఫిన్ టిఫిన్ చేస్తారా
టిఫిన్ ఎం ఉండదిగా డైరెక్ట్ అన్నమే
అవునా
వన్ టూ అట్ల అయిపోయి
చాయ తగి వన్ టూ కి తింటావా
అవును
గ్రేటే నాలెక్క ఒకప్పుడు నేను కూడా గట్లనే ఉండేది.
హ ఉ వాయిన వచ్చాయి
చాయ్ ఏమి తాగం డైరెక్ట్ అన్నం తింటాము.
అహు
ఉ
తిన్నావు మరి
లేదు తినాలి టెన్ కట్లా తింటా
అ
ఇంగ
చెప్పు
చెప్పాల ఏం చేసారు ఏంది?
ఏం జెస్తలే ఈడ ఆడ కూసుర్రు అందరూ మా పె పెద్దమ్మ వాళ్ళు వచ్చిర్రు ఇద్దరు
ఓ అవునా
ఉ
ఉహు అమ్మా చ్ ఇంకా మరి మై మన టాపిక్స్ మాట్లాడావ
ఉమ్ చెప్పు వే జయ జానకి నాయక మూవీ పెట్టుకున్నాం చూస్తున్నాం.
ఏం మూవీ?
జయ జానకి నాయకా
ఎల్లోస్తుంది మాటివి లోన
ఉ
మాటివి లన
టుబ్ మేము ఎక్కువ యూట్యూబు అవే చూస్తాం నెట్ఫ్లిక్సు.
మీ ఏమంటారు టీవీకి డైరెక్ట్ వైఫై కనెక్టా?
ఆ వైఫ్ ఉంది ఇంట్ల
ఓకే అట్లానా
దానంత్పూర్ ఎపిస్సుకోము ఎక్కువ అంతగా
ఓ అవునా
వైఫై ఏ వాడతారు
ఆహ
మ్
ఏం ఎస్సుర్రు మమ్మీ వాళ్ళు కూడా
మమ్మి వాళ్ళు ఏం చేస్తుర్రు కూర వండుతుంది అనుకుంటున్న మల్లి
ఏం కర్రీ?
కూర పుంటికూర నేనె
మాది ఈ రోజు దొండకాయ ఫ్రై
ఉమ్ ఏం చేస్తుర్రు అన్న వాళ్ళు.
మా డాడీ రోజు ఇత్తులు తేవడానికి పోయిండు పత్తి ఇత్తులు. మా మమ్మీ టీవీ చుస్తుంది.
ఉమ్.
అట్లా
ఉహు.
ఉమ్.
చెప్పు ఇంక.
ఏం ఉంది ఇంకా అది గోల్కొండకు అట్లా పొదాం. వస్తారా మీరు.
ఉమ్ పోతాం.
ఆహ్ ఎక్కింరా.
చాలా డేస్ వచ్చింది ఇంకా ఈసారి పోలే ఉమ్.
అవును.
ఎక్కుతాం పైనకు ఎక్కుతం. లోపల ఒక దగ్గర స్నానం చెస్. ఇంకో దగ్గర సౌండ్ వస్తుంది క్లాప్.
అవునా. నెంబర్ ఆహ్ చెప్పు చెప్పు వింటున్నా వింటున్నా.
ఉమ్.
ఆహా. సరే నీ ఫోన్ నెంబర్ రాయి అయ్యా అన్నా ఏంటో మరి రాసిండో. ఉమ్ ఇంకా మరి.
ఇంకా చెప్పు.
బానేదిర్గతారట్టు ఉంది మీకు సిటీ దగ్గరట్టుందిగ.
ఆహ్ దగ్గారే తిరుగుతాం.
ఎంతైనా సిటీ లైఫ్ సిటీ లైఫే.
ఆహ్.
ఉమ్.
కానీ ఈరోజే వచ్చిన.
అంతే గాని సిటీ లో ఫ్రీడమ్ ఉంటది. ఏమన్నరు ఎంత తిరిగిన.
అవును. నారం ఉమ్. రషన్ నుంచిగాద.
ఒక నిమిషం ఉండాగు అన్న గ్యాస్ వస్. ఆహ్ ఈరోజు కొండాపురం.
ఉమ్.
ఫస్ట్కా.
ఏడుంది.
ఆహ్ నా టెన్ కీ చేయ్యాలా.
ఆహ్.
బుక్ంటా చేసిండ్రా అక్క ఆహ్ చేసింరంట.
ఉమ్ ఆహ్.
అ సరే పది ఇంట్కి మళ్లజెమంటున్నాడు హాలో అక్క
అ
ఆ చెప్పక్క
ఇప్పుడు డిగ్రీ లా ఇంటర్ లా అంటున్నా
అస్టలా
నువ్వు నిన్నడు
నె నేనా ని ఇంటరీక్ ఇక్కన్నే అప్ అండ్ డౌను మా ఇంటి ఏమంటారు మా ఊ ఏమంటారు ఇంటి చి సారీ విలేజ్ పక్కపొంటి కాలేజ్ ఉంటది అక్కడ ఇంగా డిగ్రీ అం టే ఓ టూ ఇయర్స్ రూమ్ తీసుకొని ఉన్నా ఒక్కదాన్నే ఫుల్ ఎంజాయ్ చేసినాం అప్పుడు ఇగా స్టాట్ టియర్ నించి ఇగ ఇంటికాన్నే ఒక ఓన్లీ సెమ్ములు పోయి రాసి వచ్చేది
అ
అట్లా మీరు మరి
మ మొత్తం అప్పడౌన్ ఎ మొత్తం ఒకటే కాలేజ్ ఇంటర్ డిగ్రీ
ఓహో ఇంటర్ డిగ్రీ సేమ్ ఒకటే కాలేజ్ లో ఉందా అటుంటే బాగుంటది ఇట్టా చేేంజప్పుడు ఓయమ్మో ఉహు
పిజీలో తక్కువ తీసుకోరు డిగ్రీలా మాకు
మాకు ఫీజ్ ఏం లేదు ఓన్లీ కా ఎం అంటారు ఎట్లా ఎగ్జామ్ ఫీజ్ తప్పది ఏ కాలే జెల్నైనా ఎగ్జామ్ ఫీజ్ అయితే ఉంటది
ఆ ఎ కాలేజ్ల్ ఉంటది కాలేజ్ ఫీజ్ తక్కువ తిస్ కుర్మాక కాలర్షిప్ వస్తలేదా నీకు
ఏడ వస్తుంది అసలు స్కాలర్షిప్ పడ్డాలి ఇంకా బ్యాంక్ లో పడేది ఒక ఒక్కటే తక్కువ అంతే అన్నిీ శాంక్షన్ అయితే అయినాయి మనీ బట్ అది బ్యాంక్ ల పడలె
మేమంతే అన్నిగ అన్ని రినివల్ చేసి ఇవన్నీ చేసినగా ఒక్క రూపాయి సక్కగా పల్లె ఒకసారి అయిపోయినంక డిగ్రీ సెకండ్ సెమ్లనో ఏమో ఫైవ్ థౌజ ఫైవ్ థౌజండ్ పడ్డాయ్ అంతే అవ్విసిపెట్టి కాలేజ్పొ మళ్ళ రాలె ఇగ
ఓ మీకు పడ్డాయా మాకు ఫస్ట్ ఇయర్ నుంచి వల్లేద్ తెల్సా
ఆ
ఫస్ట్ ఇయర్ నుంచి అసలు వళ్ళే వళ్ళే ఒక్క రూపాయి కూడా ఓన్లీ ఇంటర్ల పడ్డాయి నాకు కాలర్షిప్ వన్ టై టూ ఇయర్స్ ఇంగా థా ఇంగా డిగ్రీల అంటే ఒక్క రూపాయి కూడా వళ్ళే శాంక్షన్ అయితే అయినాయి అ బట్ బ్యాంక్ల పడేది ఎప్పుడు ఇగా అది ఇంగా అంతా ప్ర ఆయననించిగా అవును లేవు ఓస్సలెవ్
ఉమ్
ఔను
అప్పుడు అడుతుండే మంచి ఉంటుండే అప్
ఆ ఔను అప్పుడు అప్పుడు బాగ బడ్డాయ్ బుక్ స్కాలర్ షిపు బాగుండే
రైతో ఒక్ సారి ఊశ్ నా
నిజాంగా ఇప్ప నీన్ చెయ్ గౌర్నమెంట్ కోచ్చినా కానించి అస్సల్ స్కాలర్ షిప్ ల పైసల్ గాదు గా దైయ్ ఏది లేదు ఉమ్
హుమ్ ఆ బ్బ
ఊమ్ సడే
విజయ్ వాడ ఓయినవ ఎప్పుడన్నా
నేన్ అస్సలే ఎక్కడవోలే ఇంటి కానే నేను
హుమ్
నాగూడా తిరగాలని ఉంటది బట్ పోలేన్ పరిస్థితి నాది గంతే
అదే నా కాల్ నెత్తి మీదన్ పుంజి విజయ్ వాడ పసల్లో వోవచ్చు గన్పి టీక్కవోన్ కాత్ ఉమ్ మంచ్ అన్పిసది పోయినప్పుడల్లా దేవి దర్శనం ఐపోతది
ఔనా మంచిగా దీరాగాలి అట్లా ఉంటద్ ఔన్ బాఉం టదీ ఇంకా అక్కడ లాంగ్ బోవాలి ఆ
బీచుగ్రవ్ అది చాలా వైరల్
ఇట్ల గాకుండా ఇంకా లాంగ్ బోవాలి కేర్ ళా అట్
ఆ అట్లా పోతే ఇంక మస్స్ ఉంటది
ఉమ్ నాక్ చాలా ఇష్టం అక్కడ ఏళ్ళాలని బట్ పోలేన్ పరిస్థిత్
యేలైలంక మా మమ్మీ మళ్ళీ లేటర్ చేన్
ఆ
మీ అయనతోట్ పో పెళ్ళైనంక
ఏ కాన్ పనిలే నేన్ అస్సల్ పెళ్ళి గాదు గదా ఏమ్ లేదులే పెళ్ అట్ ట్లాంటి ఏమ్ మన అదో హిస్ట్రీలో లేవు
లేేవు గాని తప్పద్ గా చేసుకో ఇప్పు గాగ్
చేేస్కో చేస్కోన్ చేేస్కోన్ ఇస్ ట్రిలా మనక్ పెళ్ళి లేదు
నువ్ ఇట్లానే ఉండు నేన్ జుస్స
నా ఆ వుంటా జూస్ కో
హాయ్ సార్
ఉమ్ నిక్ జేస్తర్ లే తొందర్నె మీ అక్క పెళ్ళై పోంగనే చేసేస్తరు నువ్ గూడా వో మంచిగా అక్కడవోతైపో
పెళ్ళైతే ఏల్లకైనా వోతాఅని ఇప్పుడు రాదు నా పెళ్లి టైముంది
మంచిగా హఓ ట్రిప్ బాగా ఇ ఆ సిటీ మత్త త్తన్నీరు గుర సిటీ కూడా బానే ఉం
విరుగుడు గాని మొత్తం వెంగ ఇలా అంతే ఇప్పుడు ఆకతయ మాం పప్పుడు చేస్తాం నిసలుగా అయితే చేస్తావా
ఆ మంచిగా ఆర
నేన అయితే అట్లమ్ తోనే ఉంటా ఏడికో అంట అడికిపోతనే ఉంటా. మాలుతికి ఉహు
లేదంటే అడికి తిరిగి రావాలి
అలానే వెస్ట్లు
అవును ఎప్పుడైనా లాంగ్ ఓరి బావుంటది.
పోవాలి తిరుపతి ప్లాన్ ఉంది ఇప్పుడు మాకు
ఓ అవునా
నెక్స్ట్ మంత్ అన్నా ఆ నెక్స్ట్ మంత్ అన్న స్టార్ట్ అయినాక స్కూల్లు, కాలేజీలు ఫ్రీ ఉంటా అప్పుడు ఇ బచ్చ వందూరు అంతా ఉన్న పెద్దవాళ్ళు వాళ ఓయిరి
ఆహా
ఈ అ కూవచ్చింది మీకు ఉమ్ సరే లే
ఆ